హలో
నమస్తే అండి
ఆ నమస్తే అండి బాగున్నారా
అండి బాగున్నారా అండి హలో హలో హలో హలో హలో
హలో
డి
వినిపిస్తుందా ఏడి అది వంట అయిందా అండి
ఆ అయితుందండి ఇప్పుడే
ఏంకర్రీ చేస్తున్నారు
ఇయ్యో ఈరోజు బీరకాయ పెసర పప్పు
అవునా
టమాటా చారు
ఆ
చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నా అండి
అవునా
కొన్ని బియ్యం కడిగిన కొంచెం పొద్ద
సంక్రాంతి పండగంటే ఇష్టమేనా అండి
అవునండి ఏమనా మనందరికి చాలా సదాగా చేసుకునే పండగ గదా అండి సకినా చకినాలు అప్పాలు చేసుకోవడము పిండి వంటలు అప్పుడే కదా అండి మనం ఎక్కువ వేసుకునేది
ఆ సంక్రాంతికే ఎక్కువ వేసుకుంటాం
ఆమరు రోజుల అయితే పండగ అస్ సమయంలో మూడు రోజులు అయితే అసలు మనకి ఇగ టైమే జరిపోదు
అవును
ఊడ్చ చల్లుకోవడము ముగ్గులు వేసుకోవడము
ముగ్గుర్లు ఇంటి ముందు ముగ్గులు పెట్టి కలర్లు వేస్తారా అండి.
ఆ ఇస్తండి ఇంట ఇంట్లా అంటే గోడుముగ్ వేసామండి చ
ఆ
ఇప్పుడు ఇడ గీసంగా అండి వెళ్ళతో రెండెండి గీతలు వచ్చేటట్లు అట్లే ఏస్తాం ఎక్కువ
ఆ ముగ్గులేఅందంగా ఉంటాయి సంక్రాంతికి అదే ముగ్గు అసలు
ఆ ఆ ముగ్గులు ఇస్తము చగా గొబ్బమ్మలు చేసి పెడతము
ఉ ఉ
గొబ్బమల్ చేసి పిండి పూసలు గరక పూసలు ఐదు రకాల ధాన్యల్
నవదాన్యాలు
నవదాన్య లు గొబ్బమలు పెట్టడం చాలా సందడిగా ఆ రోజు కంపల్సరీ సంక్రాంతి రోజు ఆ అది గంగేడ్లోళ్ళు వస్తారండి అది అ ఆ అవును మంచి ఆవును మంచి అలంకరణ ఏసి చక్కగ అన్ని రంగు రంగుల ఆ దుస్తులన్నీ గప్పుతుండే ఆవుకి
అవును
మంచా కాళ్ళకి ఇజ్జలు గడతారు అన్ అన్ని రంగురంగుల్ దుస్తులు అన్ని ఆవు మీదికెల్ అన్ని ఏస్తరు బొంతలు బొంతలాగా
ఆ దాన్ మీ డ్యాన్స్ ఏస్తరు
డ్యాన్స్ ఏపిస్తరు ఉంచ కాల్లు గడిగి దాన్ కింది గెళ్ళేస్ ఊ అవునండి చాలా ఇష్టం అండి చాలా మనం సంతోషంగా జరుపుకునే పండుగ గదండి ఇంకా ఏ పండుగలు అంటే ఇష్టమండి
ఓ అదే అండి
ఆ అవునండి మా అ క్క వాళ్ళ మన్మని ఆ పిల్ల మా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు ఉన్నరు
ఆ
పిల్లలకీ రేగు పండ్లు పూలు బిస్కిట్లు చాక్లెట్లు చిల్లర పైసలు గలిపి బొడబడకలు వోస్తారు బంతిపూలూ బిస్కిట్లూ కుచ్చి దా మాల వేస్ స్తరు కుడుకల్ కుడుకా ఉన్ను బిస్కిట్లు గలిపి కూచ్చుతారండి బెండు కొబ్బరి కుచ్చి మెడ పిల్లలకు మెడలొ వేస్తారండి
అవును రకరకాలు ఏసుకుంటరు కొందరేమో ఓన్లీ బొడ బొడ్కా లని వేగ్గ ఐలు పువ్వులు అది సకినాల పిండితో రౌండ్ రౌండుగ ఏస్ గుడా ఆల్చీ అది గూడ వో స్తరు
ఆ చిన్న చిన్న వడియాల్లెక్క ఆ రకరకాలు జేస్తరండి అంటే పిల్లలకి ఏదన్న దోషం ఉంటే అవునండి పండుగలు సంక్రాంతి పండుగ చాలా మనకు అందరం చక్కగా సంతోషంగా గడుప్కునే పండగ్ గదండి చకినాలు అయితే కంపల్సరీ ఏసుకుంటామండి ఎందుకంటే చలి ఎక్కువ ఉంటది గాబట్టి ఆ అంటే చలి కాలం కాబట్టి ఆ ఆ చలి నుండి కొంచెమూ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం కోసము నువ్వులు కొంచెం ఆ వేడినిస్తది కాబట్టి కంపల్సరీ చకినాలు చేస్ కునుడే అండి ఊ ఏం జేస్తారండి ఈన
మేము శకినాల్ జేస్తాము అరిసెల్ ఏస్తాము గారెలు కార ప్పుస ఏస్ కుంటాం ఇవయితే ముఖ్యంగా చేసుకుంటాం అండి అ అరిసెలు అయితే తప్పకుండా చేస్తాం సకినాలు అరిశెలు ఇ ఏం చేష్నా చేయకున్నా ఈ రెండ్ రో నకలయితే తప్పకుంటా
ఉం మేమ్ గుడంగ్ చేసుంటామండి కొన్ని కొన్ని ఏసు కుంటాం మేమ్ గుడా కొన్ని నువ్వుల ముద్దలు కూడన్ చేసుకుంటాము
అవున్
కొన్ని బెల్లం తోటి పల్లీలు ద్దలు కూడన్ చేసుకుంటామండి
అ
ఐలేండ్ కదాయి ఆరోగ్యాని కొంచెం బలం గదా
ఎండకాలం అది వ సలికాలం గావ టి వేడి వేడి ఉంటదని అన్నీ వేడివస్థులపుడు నువ్వులతో అంటే ఎక్కువ
ఊహ్మ్ అవునన్ అవునండి ఇంకండి ఏం తిన్నారండి టిఫిన్లేమన్నా ఏసిండ్రా అండి మరి
ఏంటండి
తిన్న తిన్నరా అండి టిఫిన్ చేసిన్రా
ఆ టిఫిన్ చేసానండి అది బోల్ ప్యాలాల్ దిన్నాను వంట కూడా ఏస్కున్నాను
అవునాండి మంచ్
ఎగ్ కర్రీ వండుకున్నాను బైల్డ్ ఎగ్ ఆ బోల్పాలల్ల మావిడికాయ్ పచ్చడా గలుపుకొని అట్లా కలుపుకొని తిన్నానండి ఇగా పోపేసుకునే టైం లేకుండే
అవునా
బాయిల్డ్ ఎగ్ చేసి కూర వండు కున్నాను ఎగ్స్ తింటా
అగటి ఉమ్మ్ తింటామండి
బాయిల్డ్ ఎగు
ఇది యాల్
ఆరోగ్యానిక్ మంచిది గదా
మంచిదండి ఉంచి చాలా మంచిదండి
ఉ
రోజ్ ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అలాశావు ఆ చా నారోగ్యానిక్ మంచిది
అవ్ను
ఏందే
సంక్రాంతప్పుడ్ మీ ఊర్లో ఇవి ఇంద
ఏంటిదది
సంక్రాంతప్ ఇప్పుడు మీ ఊర్లో అది మా పండగ రోజు కార్ డ్రైవర్ లన్ చే స్తారండి ఈ ఆవులకు బర్రెలకు అలంకరణ చేసి బంతి పూలు కొమ్ములక్ కొట్టాలక్ సర్ చేస్
క్రైస్తవు చాలా మంచి అలంకరణ మంచి ఏసి వాటికి కొంచెం ఆ ఇంత పాషం అండి నయ్యం బెడు
వాటిని ఇలా ఉ
అ ఎద్దిపెట్టి మంచిగా అ అవునండి ఇ బ
ఎదో వాడికి సంతోషంగా
అల్ చాలా రాల మంచిగా అనిపితదండి పల్లెటూర్లలో బాగా చేస్తం ఇది
అవునండి మా ఊర్లో అది మూడో రోజు మస్తు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు ఆళ్ళు చూడ్డానికి అందరం మా దర్వాజాలల్ల కూర్చుంటాం
హుమ్ మై దీని పిల్లలకు ఆవులు బాగున్నాయండి హు అవునండి చాల మన చానా ఏ గోమాత ఆడల మంచి మంచిది కదండి భూమాత గోమాత గోవును పూజ చేస్తే అవును ఏమ్ వంటలు చేస్తున్నరండి ఈరోజు చ ఎగ్ వండిన అన్నారు కదా
అవునండి బాయీల్డ్ ఎగ్ వండుకున్నా బాయిల్డ్ ఎగ్గూ వేసి ఉలిగడ్డలు కట్ చేసుకొని ఎండాకాలం కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ తింటే
పులుసు ఉల్లిగడ్డలు చల్లదనము
ఆ ఇగ పులుసు పెట్టలేదండి నేను
ఇప్పుడేంది ఆ పులుసు కూడం
వట్టిగానే ఉడికేసి ఆ ఎక్కువ తినాలంటే అంటే భయమేస్తుంది పులుసులు
భయమేసిందండి నొప్పులు పెయిన్స్ నాకు కొంచెం పులుపు తింటేనే బాడీఅంత నొప్పులు శరీరం నొప్పులు
ఐతే మొఖం అంతా మీదికి వస్తాంది చింతపులుసు తిన్నరు తెల్లవారి థ్యాంక్యూ అండి బాయ్
ఓకే ే
హలో కట్ చేయండి హలో